ఓ
గుడ్ ఈవినింగ్ అండి
గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నార
బాగున్నాము అండి మేము బాగున్నాము ఆ మీరు బాగున్నారా భోజనం అయినదా మీది
ఆ మధ్యాహ్నం భోజనం అయింది ఇప్పుడు సాయంత్రం చాయ్ కూడా తాగాలిగా మా చిన్నా అబ్బాయి స్కూల్ డ్రస్ తర్వాత ఆయా టీ పెట్టుకొని తాగాలే ఆయన కొంచెం స్నాక్స్ తింటాడు తిన్న తర్వాత ట్యూషన్ కూడా వెళ్త వెళ్తడాండి
ఈ రోజు ఈరోజు ఏం చేశారండి ఈ ఈ రోజు వంట ఏం చేశారు
ఈ రోజు వంట పప్పు చారండి
అద్ కాస్త ఎలా చేస్తారో, కాస్త ఎలా చేస్తారో చెప్తారా.
త పప్పు దువ తోటి రుద్దిన తర్వాత చింతపండు నానపెట్ ట్టుకొని గిన్నె గ్యాస్ పైన్ గిన్నె పెట్టి నూనె పోసి తర్వాత ఉల్లిగడ్డ, ప పచ్చిమిరకాలు, పోపు గింజాలు ఏసి
ఆహ్
అప్ ప్పు చారు కలిపి. పోపుకేసి కరివేపాకు, ములకడలు అవన్నీ సోరకాయ వక్కల్లేసి సాంబార్ లేక్ స్తానండి
అంటే పప్పు వేరే, పప్పు వేరే, చారు వేరే చేసారా. లేద
లేదు కలిపు కలిపిడి సాంబార్ అంటాం. పప్పు చారు కలిపు మిక్సు
ప్పి చేశారు పప్పు, చారు రెండు కలిపి చేశారు మీరు.
పప్పు చారు విత్తు పాపాడు
ఆ సరే ఈ బిర్యానీస్ కూడా తింటరా అండి. బిర్యానీ, చికెను ఇవి
ఆ తింటాం సండే ఈ నాడ తింటామా అండి
సండే ఈ చికెన్ చికెన్ చేస్తారా అండి.
పిల్లలకు హాలిడే ఉంటది కాబట్టి. సండే నాడు చికెన్ వండుతా లేదా, బగారా రైస్ లే చేసి చికెనన్న వండుతా లేకుంటే. హ్మ్ చికెను బిర్యానన్న అ జెస్తానండి
చికెన్ ఎలా చేస్తారు చెప్తారా అండి.
చికెను అన్ బిర్యానా లేకుంటే ఓన్లీ చికన్
చికెన్ ఎలా చేస్తారో చెప్పండి. అలానే ఈ బగారా బగారా చేస్తారు కదండి. బగారా అది కూడా ఎలా చేస్తారో చెప్పండి నేను వింటాను.
ఆహ్ ఫస్ట్ బియ్యం కడిగి, నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బగారా తీస్కో పచ్చిమిరపకాయలు, ఉల్ గడ్డలు దానికి సాంబార్ కు అది అది బగారా రైస్కు సంబంధించినాయ్. సా జీరా, జీరా అల మళ్ళీ ఇల్ల బన ఇలాచిలు నెయ్యి కొంచెం గిన్నెలో ఎసి ఇవన్నీ కింద దానిలో బిర్యానీ ఆకు ఎసిన తర్వాత, ఉల్లిగడ్డ పచ్చిమిరపకాలు ఎయ్యాలి వేసిన తర్వాత పుదీన. ద ఎస్కోవాలి పోప్ కు ఒక గ్లాస్ కు రెండు గ్లాస్ అ వాటరు ఓస్కోవాలండి.
ఆహ్
పోస్కొని సరిపడి అంతా ఉప్పు ఎస్కోవాలి.
హ్మ్
ఇంకా కొంచెం పొంగు వత్తాది మగ్గినట్టయితే ప్లేట్ దీసి కడిగిన రైసు మొత్తం. అందులో ఎసి కలబెట్టుకొ
ఈ బగా బగార లోకబ్. బగార ఆకు బగార పత్తాగు ఉంటాయ్ కదండి అది ఎసడమెనా
ఎస్తామండి బగార ఆకు చెప్పాను కదా.
ఆహా
బగార ఆకు ఎస్తాము మళ్ళా పత్తా కట్టా చెక్క ఇలాచి. లవంగా దాల్చిన చెక్క షాజీరా ఇవ్వని జెయ్యి ఫస్ట్ నెయ్యి ఎసి తర్వాత కొంచెం ఆయిలు ఎసి షాజీరా ఇవన్నీ తాలింపుకేసిన తర్వాత. బగార తీస్తాను టి పచ్చిమిరపకాలు కూడా మళ్ళీ పుదీనాకు కూడా ఎస్తానండి వర్కు.
ఉండాల అది స్టవ్ పైన అంటే ప్రిపేర్ చేసి మొత్తం.
ఇగ అది మరిగెంత వరకు కాగేంత వరకు ఉండాలి. మరిగెంత వరకు మరిగిన తర్వాత ఏమ న్నము ఆహ్ పొంగుకొచ్చిన తర్వాత ఇవి రైస్ ఎస్కొని కలబెట్టు కొంటుండాలి ఒక ఇంత సాల్టేసి కలబెట్టుక్. ఉంటే ఉండాలి
పది ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయి
ఆహ్ దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ ద పడతస్ సిమ్ లో గూడా ఫైవ్ మినిట్స్ ఉంచాలి. రైస్ ఆహ్ కొంచెం దమ్ ఎక్కువైతాది గదా వుమా గిలి తదాంటావ్
ఆహా అలా అలా మరి ఇచ్చి ఇ చికెన్ అండి
చికెను చికెను కడిగి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ ఇలానే ఇప్పుడు మసాలా దినుసులు ఆ కొంచెం కొంచెం కొన్ని ఏసుకొని కిలకు నాలుగు చొప్పులు వేసుకొని బాగా బగారా చికెన్ కూడా మేము ఏస్తాము కొంచెం ఉంటదని ఏసి తర్వాత ఏ చి కన్ ఏసి తర్వాత ఆ కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత అ పసుపేసి దానేసిన తర్వాత అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఏస్తాము తర్వాత చికెన్ ఏస్తాము చికెన్ కొంచం నూనెలా ఆయిలా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ తగినంత ఉప్పు కారం ఏస్తాము ఒక ఆ ప పదిహేను నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత ఇగ దించే ముందు తాము అలా కొత్తిమీర కూడా చల్లుకున్ కుంటాము ఇగ తినే ముందు లో బగార రైస్ తింటా
డలు ఇట్లా గార్నేజ్ కేస్తారా అండి
ఓ ఏ మేము మల్ల కట్చేసుకుంటాం చిన్న కట్ టరు ఉల్లిగడ్డలును నిమ్మకాయలకాడ ఎత్తేనే ప పక్కన పెట్టుకుని తినే ముందు అది బగార రైస్ ఉన్నూ చికెన్ కోనీ నిమ్మకాయ ఉమ్ పక్కన పలేట్లా పెట్ నినేవరికి ఇష్టమున్ననో వాళ్ళు తన్టర్
ఆహా అది గార్నిష్ గ గ ఈ క్యారెట్లు కూడా పెడతారు కదా క్యారెట్ ఇట్ల కూడా పెడతారు కదా అండి కొందరు మన ఏంటిదంటే గ్యారేజ్కు కొత్తిమీర టైప్ అట్లా డిజైన్ గా చేసి అలా కూడా చేస్తారు కదండి
అలా కూడా చేస్తారు అట్లేం లేదులే కాని మా ఇంట్లో పిల్లలు ఎలా ఇష్టపడరు ఒక అబ్బాయి తిరిగి మేమి ఇలా చేస్తాము
ఇంట్లో ఒక అబ్బాయికి అన్న ఇద్ ఇద్దరికి వేర వేరు రు చులన్నట్
ఆ వేరు వేరు రుచులు కాబట్టి ఎక్కువ రు ష్ తాతమైతే ఆ నిమ్మకాయ ఉల్లిగడ్డ ఉల్లిగడ మీద నిమ్మకాయ సరం పిండుకొని రైసు చి తింటారు
ఈ చిక్ చిక్ చికెన్ చికెన్ బిర్యానీ ప్రిపరేషన్ ఎలా అండి మరి
చికెన్ బిర్యానీ అంటే చి ఫస్ట్ బాస్మతి రైసును నానబెట్టికోవాలె ఫస్ట్ ఒక అరగంట గంట ముందు నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి
అంటే నా నా నానబెట్టుకున్న తర్వాత దాన్ని తీసి పక్ క్కకు పెట్టాలి ఫస్ట్
ఆ నానబెట్టుకొని ఒక కడిగి నానబెట్టాలన్నట్టు ఒక గంట తర్వా త గంట వరగంట సేపు
అవునా చెప్పండి
ఫస్ట్ బాస్మతి రైస్ బిర్యానీ కంటే నేను బాస్మతి రైసేస్తానండి
బాస్మతి రైస్ ఏస్తేనే బాగుంటదా అండి
అంటే ఇగ పిల్లలు ఇష్టంగ తింటారు కాబట్టి ఎస్
అం అంటే అంటే ఏ రైస్అంటే దేన్ ఏ రైస్ తోఅన్నా కూడా చేసుకోవచ్చు కానీ ఏంటిదంటే బాస్మతిలో రు
ఆ మేము అంటున్నాం ఎందుకంటే పిల్లలు బాస్ స్మతిరైస్ తోటి తింటెఅలా టేస్ట్ ఉంటందని ఇష్టపడతారు కాబట్టి ఎప్పుటికి చేస్ కుం కదా బిర్యానీ
ఆ బిర్యానీ అంటేనే బాస్మతి రుచి అని చెప్పి మీ ఉద్దేశము
మా ఉద్దేశం ఎందుకంటే హోటల్ల బాస్ స్మతి రైస్ తోటి చేస్తారు కదా ఆ టైప్ లొ చెయ్యని అంటారు. పిల్లలు
ఆహా అయితే మీరు అయితే మీరు కూడా ఇప్పుడు అలానే చేస్తారు మీరు
ఇట్లకూడా చేస్తాను నీ ఎక్కువ శా అట్లచేయడానికి ఇష్ ఇష్టపడతాడు పిల్లలు తిననికి ఎక్కువ సార్లు అయితే చేసుకోం కదా చేసుకున్నప్పుడు అలా చేసుకుంటే టేస్ట్ చిగుంటది మమ్మీ అంటారు కాబట్టి ఇంట్ల చేస్
ఆ అ చెప్పండి ప్రోసెస్ చెప్తారా నా కాస్ బ
ఇగ బగార రైస్ తీసుకొచ్చిన తర్వాత బా రెండు మూడు సార్ల క బాగ్ కడిగి నీల్ల న్ చ్ న్న తర్వాత ఒక అరగంట గంట సేపు నాన పెట్టుకోవాలి ఎందుకంటే మంచిగా నా తె అంత మంచిగాయిట్లాన్ వే విడివిడిగా ఉంటదన్నట్ ట్టు మద్ న రైస్ ఉడికిన చికెన్ తీసుకొచ్చిన తర్వాత కడిగి శుభ్రం చేసుకొని అందులో ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ మళ్ళీ ఈ మసాలా గరం మసాలాలు అన్నీ వేసి ఆ
ఫ్రైడ్ ఆన్స్ అని ఉంటాయి ఉంటాయండి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి
ఆ హౌస్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలండి నిమ్మకాయలు పెరుగు అన్ని రకరకాలుగా అన్ని దగ్గర మనకు సంబందించి అన్నీ ఏవేమి వెరైటీలు పడతాయో అన్నీ పక్కనే పెట్టుకోవాలి ఇగ చికెన్ కు మొత్తం పట్టించి ఒక అరగంట సేప ఇరవై నిమిషాల సేప నానబెట్టి ఉంచ ఉ పక్కన ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత రైస్ పెట్టాలే పొయి మీద గ్యాస్ స్టవ్ మీద పెట్టి దానిలో కూడా ఇలాచి దానిలో కూడా ఇలాచి అది దాచిన చెక్క కొంచెం జీర కొంచెం ఆయిల్ ఏసి పొయ్యి మీద పెట్టిన తర్వా అది సగం ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత దాని అది స్ట్రైనర్ ఉంటది ఇది
ఆ బేషన్ ఉంటదండి మన జాలి టైప్ లో వాడ
ఆ వాడ జల్లెడ
ఆ జల్లడ టైప్ ల ఉంటది మన నీల్ అనే నీ నీల్ నీళనే ఇది అందులేేస్తే బియ్యం అనేది పైన ఉంటది నీళ్ళ అనేయి కింది నుంచి ఎళ్ళిపోత ఉంటయి అది కాదండి
ఆ అదే అదే అదే నండి జల్లెడ టైఫ్ అన్నట్టు
ఆ
ఆ అందులో ఎసి అ బి రైస్ సగం ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత తీసి ఈ చికెన్లో ఎసి దమ్ చేయాలండి పా పది నిమిష టాలు గట్టిగా ఫుల్ వెట్ పెట్టాలే తర్వాత పది నిమిషాలు మామూలుగా పెట్టుకోవాలి సిమ్ లో పెట్టుకోవాలి పైన ఏదన్నా కొంచం వజన్ అయినా వజన్ వేట్టుకోవాలి ఇంతంతా బరువైయింది వజన్ది పడుది పెంకా కింద పెంకా వేట్ కొని తర్వాత మీద బిర్యానీ గిన్నె వేట్టుకొని మీద ఆవిరి ఆవిరి బయటి కొకుండా కొంచం పిండి సైడ్ లకు పిండి పెట్టుకుంట తొందర మీ గ్యాప్ ఆ గోధుమ పిండి కలి పి పిసికి కొంచెం ఇగ కొంచం లూజ్ లూజ్ చేసి ప్లేట్ గిన్నెకు మొత్తం చుట్టూతో పెట్టాలి ఎందుకంటే ఆవిరి బయటికి రాకుండా ఉంటే చాలా బాగా టేస్ట్ గా ఉడు
ఇప్పుడు ఆవిరి ఒకవేళ ఆవిరి కనక బయటకి వచ్చిందా అంటే క చానా చేపటి తర్వాత అంటే బిర్యానీ అయిపోయిందని కదండి అర్థం దానికి అవిరికనకు ఒక ఒకవేళ పూర్తిగా యి పోయి దాంట్ల కిల్లి ఇగ ఇచ్చిదంటే బిర్యానీ అయిపోయిందని అర్థం అంతేకాదండి హ్మ్మ్ అదే అదే ఇప్పుడు మా అంటే ఎప్పుడన్నా ఒకసారి ఓకేషన్స్ అప్పుడు చేస్తారా లేకపోతే ఏదో ఇక పిల్లవా పిల్లలు చెప్పిన
ఇగా వన్ మంత్ వన్ మంత్ కు ఒక్కసారి చేస్తానండి
ఒకసారి చేస్తారా అండి
ఆ
వన్ వన్ మంత్ కొ సరీ బిర్యానన్ ఏ స్
చేస్తాము ఫెస్టివల్స్ కయినా చేస్తాము కాకపో తె ఫ్రెష్ ఫెస్టివల్ రాకపోతే నాన్ వెజ్ ఏదైనా తినాలనిపిస్తే వన్ మంత్ కయినా చేస్తాన్
సరే అండి మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు ధన్యవాదాల్ అండి
ధన్యవాదాలు థ్యాంక్ యూ